హౌ ఆర్ యు అండి బాగున్నరా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్త
ఏం చేయలేదండి. ముందే తిన్నాము ఖాళీగా ఉన్నాము
ఉ అయిపోయిందండి మేము కూడా తిన్నాము.
హు
ఎక్కడ అండి మీరు ఊర్లో ఉంటారా, లేకుంటే సిటీలో ఉంటారా అండి.
సిటీలోనేనండి మీరండి.
నేను సిటీలోనే ఉంటానండి. ఏంటో అసలు సిటీలో మొత్తం పొల్యూషన్
అవునండి చానా అంటే చానా పొల్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా అయితే ఆ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటాది ఆ వెహికల్సు, ట్రాఫిక్, ట్రాఫిక్ జామ్
అవునండి.
ఆ దీనివల్ల పొల్యూషన్ తో డైలీ ఇదే పొల్యూషన్ ఏనండి ఫ్రీ అయినా మీ సైడ్ కూడా అట్లనే ఉంటుందా అండి ఎయిర్ పొల్యూషన్.
మా సైడు కూడా అంతే అండి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ జనరేషన్ లో నార్మల్గా ఆ ఇప్పుడు బయట మనము పల్లెటూర్లో అయితే ఏమన్నా తీసుకురావాలన్నా కూడా నడుచుకొని వెళ్ళిపోతాం వాకింగ్ అయిపోతుందిలే అన్నట్టు అన్నట్టు
ఆ అవునండి
ఇప్పుడు ఎలాగంటే ఇక్కడ దగ్గర కొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా వాళ్ళు బైక్ వేసుకొని వెళ్తారు ఆ వెహికల్ పడుతరు
మ్మ్ హ్హ్
అట్లా ఎంత పొల్యూషన్ అయితుంది
ఆ అవునండి చానా అంటే చానా పొల్యూషన్ అవుతుంది హ్హ్ హ్
ఇంకా దాని వల్ల ఎయిర్ పొల్యూషన్ అయినప్పుడు మనకు ఓజోన్ లేయర్ అనేది దెబ్బత దెబ్బతగిలేసి అది అవును అవుతుందంటే సన్ రేస్ ఉంటాయి కదండి. సన్ రేస్ వచ్చేసి అవి ఫిల్టర్ ఆ ఎఫెక్ట్ అది ఒ అచ్చేసి ఫిల్ బ్ ప్చ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కదా అవన్నీ ఆ అక్కడే డిటెక్ట్ అయిపోతాయి.
మ్మ్ దాని వల్ల ఓజోన్ లేయర్ అనేది పొరఅనేది
అవును దెబ్బతింటుంది అక్కడ నుంచి సన రేస్ అనేవి డైరెక్టు గా మనం బాడీ మీద పడతాయి, బాడీ మీద పడినప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి.
అవునండి అదీ
ట్యూషన్ వల్ల చాలాఅంటే ఇప్పుడు మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా రెస్పిరేటరీ సిస్టమ్స్ ఇంకా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా చాలా దెబ్బతింటాయండి
అవునండి చాలా అంటే చాలా దెబ్బతింటాయి
మ్మ్ అవునండి ఇంకా ఇదో ఒకటే కాదండి పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ ఉంది కదా అయిపోయింది ఇప్పుడు తర్వాత సౌండ్ ఆయిల్ పొల్యూషన్. హిందూ కాలంలో అంత మన తాతలు
మ్మ్ అదే అండి ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేది చానా ఎక్కువ యూజ్ చేస్తు ఉన్నాం కదా ఆ దానివల్ల మనకీ ఎక్కువా ఎఫెక్ట్ అనేది సాయిల్ సాయిల్ మీద ఎక్కువ పడతా ఉంది ఎందుకంటే టే ఆ ప్చ్ వాటర్ లేక ఇగా కలుషితం అయిపోతా ఉందీ
అవును ఇంకొకటి ఏమంటే మన పురాతనము అంటే మన తాతలు ముత్తాతలు ఎలాగంటే టే సాయిల్ నీ రీ రియారిగ్రేట్ చేయడాని కోసము ఎరువు వేయడం గానీ అలా చేసే వాళ్ళూ సో అయిల్ కొంచెం బాగా ఇంకా కొంచెం స్యూర్ గా అయిపోయీ మంచీ రిజల్ట్ ఇచ్చేది మనకు ఇప్పుడు ఎలాగంటే పొల్యూషన్ని తీసుకొని ఎల్ ఇళ్ళీ ఏసెస్ గా డే బెస్ట్
అదియే
యిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్న మాట
మ్మ్ అవునండీ
మ్మ్ ఏందో అసలు ఈ పొల్యూషన్ వల్లా
అవునండీ ఈ సిటీస్ లోనే అంతండీ అవును ట్రాఫిక్ వాళ్ళే అన్ ఈ ఎయిర్ పొల్యూషన్ దినామ్ ముఖ్యంగా మనం ఎక్కువగా వెవికల్ వెహికల్స్ వాడం వల్లా
అవునండి ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఇంటికి ముందయ్ అయితే ఆ ఒక ఊర్లో ఎక్కడన్నా ఫెస్టివల్ కి వెళ్ళాలంటే ఎద్దుల బండిని వాడేవాళ్ళనమాట ఫెస్టివల్ గాని పెళ్ళిళ్కి గాని వెళ్ళాలన్ అంటే ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే ఇన్ ఇంటికి రెండు మూడు బండ్లు వచ్చేసినాయి అనమాట
రెండు మూడు అవునండీ చ్చ దాని వల్లే అండీ ఎఫెక్ట్ ఇందులో పల్లెటూరుని తీసుకుంటే పట్ ఇ ఇప్పుడు అంటే మనం సిటీస్ లో ఉన్నాము కాబట్టి ఇట్లా అదే అందులో ట్రీస్ అనేటివి చా చాన తక్కువ సిటీస్ లో మనుషులు ఎక్కువ దాని వల్ల మనకీ ట్రా ఇవి ఏది ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ అయితాంది యాదో పల్లెటూరులో అయితే చెట్లు ఎక్కువ ఉంటాయి మనం వెహికల్స్ అనేటివి చానా తక్కువ వాడతాము అందులో మనం వాకింగ్ కీ చానా ఎక్కువ ప్రిఫరబుల్ చేస్తామూ ఆ ఇక్కడయితే అట్ల గాదు ఏ చిన్న విషయానికైనా గానీలే బైక్
ఆ ఇప్పుడు నార్మల్గా ఎలాగంటే చెట్ల అనేవీ ఆక్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ అదర్ గ్యాసెస్ ని అవీ ఆ రీకన్జ్యూమ్ చేసుకొని అ మనకూ ఆ ఇలాగ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి నార్మల్గా ఇప్పుడు చెట్లే లేకుంటే ఎక్కడికి ఎళ్తుందండి గాడి గాలి ఎక్కడికి వొచ్చేసి ఆ ఇంకా ఎక్కడ రీసైకిల్ అయితుంది ఇంకా మనకి ఎక్కడ ఫిల్టర్ అయ్యి వస్తుంది చెప్పండి
అవునండీ దాని వల్లే ఇదంతా జరుగుతాందాండి
ఇప్పుడూ కరెక్టే గా ఒక ప్లేస్ మనమూ సిటీ లోకి వచ్చినప్పుడు ఒక ప్లేస్ కొనుక్కుంటాం అనుకోండీ ఆ ప్లేస్ లో ఉన్న చెట్లన్నీ కొట్టేసి ఇల్లు కొట్టేసీ చిన్న చిన్న చెట్లు పెట్టుకు పెట్టుకుంటారు మళ్ళా ఎలాగంటే చెట్ చెట్లూ ప్రగతికి మెట్లు అన్నట్ ట్టు పెట్టుకుంటరు కొట్టేసేది వాళ్ళే మళ్ళా చెట్లు పెట్టుకునేది వాళ్ళే
ఒక వృక్షం ఎన్నాళ్లు ఎన్నీ సంవత్సరాలు తీసుకుంటుందీ అంత పెద్దగా అయ్యేకి దాన్లాని మనం నరికేస్తామండీ
అవును నిన్న అసులు మళ్ళ వాళ్ళు తీ కొట్టేస్తారు ఎన్ని ఏళ్ళ నుంచి అంత పెద్దది అయి ఉంటుంది కదా అని అది ఒక్కసారి ఆలోచించరు తర్వాత మనం పెంచుతున్నాం కదా ఆ చెట్లు కొనుక్కొస్తారు మళ్ళా రెండు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పెట్ట్ కొనుక్కోచ్చుకొని పెట్టుకుంటారు ఆక్సిజన్ కావాలి మనకు అని
ఆ అది కాదండి మనం మన కోసమే చెట్లలను నరుక్కుంటాన్నాం దాని వల్లే మనకు నష్టం కలుగుతాంది ఇ దని మీద ఎవరే గాని స్పందించారండి
అవునండి నేను రీసెంట్గా మా మా అమ్మమ్మ వాళ్ళది గృహ ప్రవేశం జరిగిందండి జరిగితే అక్కడ ఏమైందం అంటే వాళ్ళు తుమ్కూర్లో తుమ్కూరు వినింటారు అక్కడ ఉంటారునమాట అక్కడ కూడా పొల్యూషన్ ఉంటుంది వాళ్ళు ఏం చేసారంటే ఇల్లు కట్టినన్నారు ఇల్లు కడితే బయట ఆ హాల్ ఉంటుంది కదా అంటే హాల్ అంటే బయట ట పార్కింగ్ ఏరియా అక్కడ రెండు టెంకాయ చెట్ నిన్నాయనమాట వాళ్ళు వాటిని కొట్టేయలేద కొట్టేయకుండా వాటిని లోపలికి తీసుకుని బయటికి అట్లే కట్లేసుకున్నండి
అయ్యయ్యో
ఎంత చాలా బాగుందంటే ఇల్లుకే ఒక కళ వచ్చేసిందండి ఆ చెట్ల వల్ల
అవునండి చెట్లు ఉంటే అంతకు మించంచి మనకే ఇఫ్ ఇన్ కేేస్ చెట్లు ఇంటి ముంద ఉన్నా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత లాదాకరంగా ఉంటుంది
అవును అవి ఇప్పుడు కొత్తిం టి దగ్గర కొత్తింటి ముందర చెట్లు పెట్టాలి అంటారు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి వచ్చే డే వాళ్ళేమో కొత్తిలు ఎంత బాగుంది కదా అని చెప్పేసి దిష్టి పెట్టేస్తారు అప్పుడు మనం చెట్లు పెడితే దిష్టి మాత్ మొత్తం వాటిక అవుతుంది అప్పుడు చెట్లను చూస్తారు అందరు దిష్టి మొత్తం వాటిక అవుతుంది మన ఇంటికి అవ్వదు అని చెప్తారు
ఓ ఈ విషయం నాకు తెలీదండి మీ దగ్గర నుండి వింటుందండి
ఎవరంటే నరదృష్టి అనేది అంత ప్రభావవంతంగా ఉంటుంది ఇప్పుడు ధర్మవరం అన్నారు కదా ధర్మవరం దగ్గర లేపాక్షి అని ఉంటుంది కదా
అవునండి
దగ్గరేమవుతుందంటే శిలింగం ఉంటంది ఉంటుందనమాట ఆ శివలింగం వచ్చేసి చీలి ఉంటుంది కొంచెం నాగుపాము బుడగలూన్టాయి అక్కడ అది ఓపెన్ చేసి తుంది నాగుపాము ఓపెన్ చేస్తే ఆ పడగా విప్పి ఉంటుంది ఎట్లా అయినటుదంటే అంటే అక్కడ వాళ్ళు ఆ ఏంది ఆ ఆ శిల్పిలు ఉంటారు కదా వాళ్ళు దేవాలయాన్ని చక్కుతుంటారు అనమాట చెక్కుతు తింటే వాళ్ళకి ఫుడ్ చేసామో పది నిమిషాలు లేట్ చేస్తుంది లేట్ చేసినప్పుడు ఏమై వుతుందంటే పది నిమిషాలు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఒక పక్కన ఒక రాయి పడింటే దాన్ని వ వాళ్ళు చెక్కుతుంటార అన్నమాట శిల్పులు చక్కుతుంటే ఆమె సడన్ గా వో చి పది నిమిషాల్లో ఎంత బాగా చెక్కినారని చెప్పేసి దిష్టి పెట్టేస్తుంది దిష్టి పెట్ పట్టిన వెంటనే అది అట్లే ఇరిగిపోతుంది అనమాట చీలిపోతుంది అది అంత ప్రభావంగా ఉంటుందండి నరదృష్టి
ఆ నరదిష్టి గురించి అయితే నేను విన్నాను గాని మీరు చెట్టుకి వెళ్తుంది అని చెప్పి మీరు అన్నారు చూడండి అది విషయం తెలిదండి నాకు
ఆ ఇప్పుడు ఎలాగంటే ఎలా చెప్తారంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉంటాయి కదా ఇల్లు ముందర మనం చెట్లని చూస్ తుంటాం నార్మల్ గా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వెళ్తుంటే
హ
ద వెళ్లిపోతుంది ఇంత పెద్ద బిల్డింగ్ అయినా గాని చెట్ల మీదే ఆకర్షణ పోతాం మనం అంతా
అవునవున అవునండి ఎందుకంటే అది మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది
అవును ఇ ఆ ఇక్కడ ఏమంటే వాళ్ళు చెట్లను తీసేసి చిన్న చిన్న చెట్లను పెడతారు పెద్ద చెట్లు వేళ్లకు వంద మంది వందకు వేలకు మందికి ఇస్తుంటాయి ఆక్సిజన్లు అయి ఆలోచించరు వాళ్ళకుంటే స్వార్థాన్ని ఆలోచిస్తారు అక్కడ
ఆ అదే కదా అండి ఇప్పుడు చూడండి అది ఇది వంద సంవత్సరాలై పెరిగింటుంది దాన్ని మనం నరికేసి దా ప్లేస్ లో మనం కావాల్సిందే ఇండ్లు అవి ఇవి కట్టుకుంటే దాని వల్ల ఎన్ని ప్రాణాలకి నష్టం కలుగుతుంది
అవునండి ఇప్పుడు మనము ఒక చెట్ చట్టుని నరికేస్తే ఎంత బాధ బాధాకరంగా ఉంటుందండి మనం మనం అప్పుడు ఆ ప్లేస్ లో మనమే ఉంటే ఎవరన్నా వచ్చి మనల్ని చం తప్పేస్తే మనం ఒప్పుకుంటామా అ
అన్నింలు పెంచి అన్నింలు పెరిగిన దాన్ని చంపేసినట్టు అయితది ఆ
ఇంకా అండి ఏందో అసలు ఏర్ పొల్యూషన్ వల్ల చాలా అంటే చాలా నష్టం అయిపోతుందండి అసలు
అవునండి చాలా అంటే చాలా కష్టమ అయిపోతాను దీనికి పరిష్కారం అనేది
ఉండదండి ఇప్పుడు ఉన్నప్పుడు మనము కాపాడుకోవాలి అంతేగాని వెళ్ళలిపోయిన తర్వాత తెచ్చుకోలేం కదా
అవునండి అది నిజమేనండి
థ్యాక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చండి మంచి సమాచారాన్ని ఇచ్చారు మీరు మీ సైడ్ నుంచి
అవును థ్యాంక్ యూ అండి సరే అండి
ఉంటానండి
ఆ సరే అండి